హలో
హలో
హలో చెప్ హ హలో ఎలా ఉన్నారండి
బానే ఉన్నాను మీరు
బాగున్నానండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మీరు
ఏం లేదండి ఒట్టిగనే అట్లా వాకింగ్ చేస్తున్నా
తిన్నారా
ఇంకా లేదండి మీరు తిన్నారా
ఏంటండి
మీరు తిన్నారా అండి
ఇ లే తిన్నానండి
అవునా అండి ఏం కర్రీ తిన్నారు
టొమాటో
టొమాటో తిన్నార మీరు ఎక్కడికన్నా షాపింగ్ కెళ్ళిండ అండి
ఆ వెళ్ళానండి చాలా సార్లు చేస్తాను షాపింగ్
మీరు మోస్ట్లీ బట్టలు ఎక్కడ తీసుకుంటారండి ఆన్లైనా, ఆఫ్లైనా
ఆఫ్లైనే అండి కొంచెం మన రేట్లో వస్తాయని
ఆ బాగుంటాయ అండి డ్రస్సెస్ మీ దగ్గర
హా చాలా బాగుంటాయండి
ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటారంటె మీరు మోస్ట్లీ ట్రెడిషనలా వెస్ట్రనా
నేను ట్రెడిషనలే ఎక్కువ యూజ్ చేస్తానండి
అవునా వెస్ట్రన్ వేసుకోర అండి
వెస్ట్రన్ చాలా రేర్గా మీరు ఎట్లాంటి టైప్ వేస్తారండి.
నేను కాంబినేషన్ ఆఫ్ బోత్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అప్పుడప్పు నే వెస్ట్రన్ ఏస్కుంటా ట్రెడిషనల్ ఏస్కుంటా అండి.
ఓ హో మీరెట్లా తీసుకుంటారు డ్రస్సెస్.
నేనూ ఫస్ట్ లో ఆఫ్ ఆన్లైనే దీస్కుంటున్నాను కానీ ఇప్పుడు కొంచెం క్వాలిటీ ఇష్యూస్ మళ్ళ ఆహ్ సేమ్ డ్రెస్సెస్ అందరు వేస్కోడం వల్ల కామన్ అయిపోయింది గదా సో దానివల్ల నేన్ ఆఫ్లైనే దీస్కుంటున్నా. అవునండి కానీ ఆఫ్లైన్ లో కూడా రేట్స్ బాగుంటున్నాయండి. డ్రెస్సెస్ ది
తెల్సిన వాళ్ళ షాప్స్‌లో అయితే నార్మల్ రేట్సే ఉంటాయ్ కామన్గా వెళ్ళే షాప్స్‌కి అలా.
కానీ ఇగ ఎక్కువ పరిచయం లేరు ఎవ్వరిక్కడ మాకు అందుకే.
అవునా
కతెట్లియాండి మీకు ఎక్కువ ఎన్ని షాప్స్ పరిచయం ఉన్నాయండి.
మోస్ట్లీ అయితే రెండు ఎక్కువ పరిచయం ఉంది
అవునా అండి తక్కువకి ఇస్తారా లేకపోతే బేరమాడ్. తరా ఫిక్స్డ్ రేట్ ఏమన్నా ఉంటాయా
తక్కువకి ఇస్తారండి మాకు
ఫిక్స్డ్ రేట్ ఇట్లా ఏమ్ ఉండయా అండి
ఒక్కవేళ ఈ షాప్స్ లో నచ్చకపోతే అప్పుడు వేరే షాప్స్ కి వెళ్తాం ఆ వేరే షాప్స్ లో ఫిక్స్ రేట్ ఉంది.
అవునా అండి ఆ అక్కడ వాళ్ళయ్ క్వాలిటీ బాగున్నాయా డ్రెస్సెస్.
ఆ బాంది సరే అండి
ఆహ్ ప్రతి పండగక్ దీస్కుంట్ర్ అండి డ్రెస్సెస్స్
ఒక త్రీ ఫెస్టివల్స్ కి తీసుకుంటాం
అవునా
ఆహ్ ఇంకేదన్నా స్పెషల్ ఒకేషన్స్ ఉంటే ఆలోచిస్. అప్ దీపావళీ దీపావళి దశరా
మన్ ఎట్లాంటివి దీస్కుంట్ర్ దానికి హాఫ్ శారీ లంగాఓని అట్ల ఏమన్నా దీస్కుంట్ర్ లేకపోతే శారీ దీస్కుంట్ర్.
దశరాకి అయితే హాఫ్ సారీస్ టైప్స్ లో తీసుకుంటాం దివాళి యన్ సంక్రాంతికి అయితే కొంచెం నార్మల్ ట్రెడిషనల్ అనార్కలి టైప్ లో తీసుకుంటాం అనార్కలి ఆర్ పంజాబీ డ్రెస్సెస్ లాగా.
ఓకే మీ ఇంట్లో అందర్ షాపింగ్ జేస్ చేస్తారా లేకపోతే మీరు ఒక్కరే చేస్తరా డ్రస్సెస్ కి
అందరం చేస్తామండి
అందరు తీస్కుంటర మీరు
అహ
ఇంట్లో ఎక్కువ ఏం తీసుకుంటారు డ్రెస్సెస్ అంటే ఇకా ఎక్కువ రేట్ తీసుకుంటారు బ్రాండెడ్ వి లేకపోతే కొంచెం తక్కువ బడ్జెట్ లో చీపు ఏమన్నా తీసుకుంటారా
తక్కువ బడ్ జె పెట్టా అండి
బ్రాండెడ్ వి యూస్ చేయర అండి అందరు ఏవో బ్రాండెడ్ బ్రాండెడ్ అంటారు
బ్రాండెడ్ అంటే మా ఇంట్లో మా అన్నయ్య మాత్రం కొంచెం బ్రాండెడ్ వి చూస్తారు మెగిల్నా మేమ్ ముగ్గురం కొంచెం నార్మల్ టైప్స్లో నె చూస్తాం
అవునా అండి
అవునండి
ఇంక ఈ మధ్య రీసెంట్ గా ఎక్కడ తీసుకున్నారండి ఓన్లీ మీ ఊర్లోనే తీసుకుంటార లేకపోతే మన వేరే ఊర్లలో ఎక్కడైనా చూస్తారా షాపింగ్
లేదండి మా ఊర్ లోనె చూస్తాం
అవునా నువ్ వేరే ఎక్కడ చేయారా హైద్రాబాద్ మ చిరాల్ ఇక్కడ అక్కడ డ్రెస్సెస్ బాగుంటాయి అంటరు కదా
మేము అక్కడ్ ఎక్కువ ఉన్న ఊర్లోనే చేస్తామండి
మాల్స్ కెప్పుడన్నా వెళ్ళిండ షాపింగ్ కోసం
లేదండి చాల తక్కువ
మాల్స్ లో నచ్చుతాయండి మీకు ఏమైన డ్రెస్సెస్ మాల్స్ లో
మాల్స్ లో బాగనే ఉంటాయి కానీ అన్ని సిమిలర్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అండి
అవును కనీ అందరికి నచ్చిన సైజెస్ లో ఉంటాయి కాని సే మె ఉంటాయి అండి అవి రిపీటింగ్ క్లాత్స్ ఉంటాయి కండి
అవును అవును
ఓకె ఇంకా ఏం తీసుకుంటారు డ్రెస్సెస్ తో పాటు జ్యులరీ షాపింగ్ ఏమన్నా చేస్తరా
అ ట్వెల్కి అంటే ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అట్ల చూస్తాం అంటే మ్యారేజెస్ కానీ ఏమట్లాడ ఫంక్షన్స్
ఎక్కువ గ్లిటరీ డ్రస్సెస్ అంటే ఇష్టమా లేకపోతే నార్మల్ డ్రెస్సెస్ ఇష్టమా మీకు
అని
నార్మల్గా అంటే సింపుల్గ
హా కొంచం
కుర్తిీ సెర్ట్స్ అట్ల ఎవరికన్న డ్రెస్ గిఫ్ట్ ఇ ఇచ్చిందా అండి ఎప్పుడన్నా క్లాత్స్ గానీ జ్యువెలరీ గానీ ఎక్స్పెన్సివ్ ఐటెమ్స్ ఇట్ల ఏమన్నా ఎవరికన్నా గిఫ్ట్ ఇచ్చిందా
ఏమన్న ఫంక్షన్స్ ఉంట గిఫ్ట్ ఇచ్చినాం
అండి ఇంకా ఏ టైప్స్ ఆఫ్ జ్యూలరీ ఇష్టం సింపులా హెవీన
మాకు సింపుల్ ఇష్టం అండి
సింపులె ఇష్టమా యాక్సెసరీస్ ఎక్కువ ఏం తీసుకుంటరు వాచ్చెస్ ఫుట్ వేర్
ఫుడ్ పేరు కూడా నార్మల్
హిల్స్ వేసుకుంటార్
ఆహా వేస్తానండి మీరు ఎట్లాంటి డ్రెస్సెస్ వేసుకుంటారు ఎక్కువ?
నేను ఆ చుడిద్ధారే తీసుకుంటాండి ఎక్కువ సూట్స్ హాఫ్ శారీస్ ఆ జీన్స్ జీన్స్ మీద టాప్స్ షర్ట్స్ అట్లాంటివి ట్రై చేస్తామండి. నాకు జ్యులరీలో సింపుల్ మినిమల్ జ్యులరీ ఉంటది చూడండి పింటరెస్ట్ ఇన్స్పో ది అది అంటే చాలా ఇష్టం అండి. అవి కొంచం చూడ్డానికి బాగుంటాయి సింపుల్ గా కూడా ఉంటాయి కదా గుడ్ లుకింగ్ ఉంటే నాకు ఆక్సిస్సరీస్ లో కూడా ఆ మరి నాకు బ్యాంగిల్స్ అంటే కూడా చాలా ఇష్ట ఇష్టమా అండి డ్రెస్సెస్ మీద కి హాఫ్ శారీస్ మీద కి చాలా బాగుంటాయ్
నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇష్టం అండి.
హ్యాండ్ బ్యాగ్స్ లో ఉన్నాయా అండి మీక్ ఏమైనా హ్యాండ్ బ్యాగ్స్?
ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయండి.
అవునా?
నాకు హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ గానీ బ్రాస్లెట్ కలెక్షన్స్ కానీ చాలా ఇ ష్టం
వాచెస్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం వాచెస్ ఇంకా మళ్ళీ తర్వాత నెక్లెస్సెస్ ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అండి నాకు.
ఆ నాాలు నాకు బుట్టాలు టైప్స్
ఆ జుమ్మ్కాస్ చాలా బాగుంటాయి నా కూడా జుమ్ జుమ్మ్కాస్ అంటే చాలా ఇష్టం కానీ డైలీ వేర్ కి మాత్రం నేను స్టడీస్ ఏ ప్రిఫర్ చేస్తా అండి.
ఆ అవు
ఫంక్షన్స్ అప్పుడు వెళ్తే అవి జుమ్మ్కాస్ అనేవి చాలా బాగుంటాయి కానీ డైలీ వేర్ కి అప్పుడు అవి కొంచెం హెవీ అనిపిస్తాయి కదా ఊకా ఇయర్స్ కి పెట్టుకుంటే అందుకే కొంచెం సింపుల్ గా డైలీ వేర్ కి స్టడ్స్ యూస్ చేస్తా మీరు ఎట్లా వాడతారండి జ్యులరీ డైలీ వేర్ కి?
నార్మల్ స్టడ్స్ అండి
అంతేనా
జస్ట్ ఫంక్షన్స్ కి వాటి డ్రెస్సెస్ ని బట్టి జుమ్కా పెడ్తా
హ్మ్మ్ రెడీమేడ్ క్లాత్ తీసుకుంటారా లేకపోతే స్త్రీచెడ్ తీసుకుంటారా సూట్స్ ఇంకా హాఫ్ సారీస్ కి
స్త్రీచెడ్ దేనండి
ఎక్కువ ఎట్లాంటి క్లాత్ ప్రిఫర్ చేస్తారు రాయొనా కాటనా లేకపోతే జార్జట్ట ఆ?
ఆ కొంచెం కాటన్ మిక్స్ లాగా ఉంటుం దు కదా అలాంటిది
అవి అయితే కంఫరటబుల్ గా ఉంటాయా
ఏంటండీ
కంఫర్టబుల్ గా ఉంటాయి గా కదండీ అవి అయితే
అవునఅవును
మీరు డ్రెస్సెస్ సమ్మర్ కి వింటర్ కి దేనికి దేనికి సీజన్ నల్గ ఎసుకుంటా
స్పెసిఫిక్గా ఏం లేదండి జస్ట్ నార్మల్ కంఫర్ట్ని బట్టి వేస్తూంటాం
ఓకే అండి నాకు సీజనల్ గా వేసుకోవడం ఇష్టం ఎందుకంటే సమ్మర్ సీజన్ లో ఇప్పుడు మనం జార్జి క్ క్లాత్స్ వేసుకోలేం కదా కాటన్వి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి సమ్మర్ లో
ఆవును
వింటర్ లో కొంచెం ఉలెన్ క్లాత్స్ బాగుంటాయి అట్లా
అయితే నా కంఫర్ట్కి తగ్గటై వేస్తాయి ఇగా స్పెషల్ క్లాత్స్ లాగా ఏ చూడను
సరే అండి ఇంత కాల్ మాట్లాడి బాగా అనిపించింది థ్యాంక్ యూ
థ్యాంక్ యూ వెల్కమ్
బ
బాయ్